హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మే బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నార్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేసారా
చేసామండి మీరు చేసారా
ఆ చేసామండి ఏం కూర వండారు
నేను రసం
ఉహు
మీరేం కూర వండారు
మీరు చేసారా అండి
ఆ చేసాం
చారు మీరు చేసారా
మ మా మమ్మీ చేశారు
ఒహొ మేమా ఆ తోటకుర పప్పు చేసామండి వంటలు వచ్చండి మీకు
రావండి
ఉహు అన్నమైన వండుతారా అండి
అహ అన్ని మామ్మే చేస్తారు నేను ఇంట్లో పని మటికి చేస్తాను
ఉహు ఇంట్లో పని చేస్తారా ఏం చేస్తున్నారండి మీ అమ్మ వాళ్ళు మీ నాన్నమొళ్ళు అందరు బాగున్నారా
అందరు బాగున్నారండి మీ ఇంట్లో అందరు బాగున్నారా
హలో
మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి మీ నానమ్మ గారు ఏం చేస్తున్నారు ఎళ్ళార ఊరికి
ఎళ్లలేదండి ఇంకా స్నానంకెళ్లారు రెడీ అవు తున్నారు
ఆహా
సెలవులకి ఊరికి ఎక్కడికి ఎళ్ళలేదా అండి
లేదండి ఆ ఎళ్ళా అండి మా అమ్మోలింటికి ఎళ్ళాం పార్క్కి వెళ్ళాం బీచ్ కెళ్ళాం మీరు ఎళ్ళారండి
ఆ ఎల్లామండి ఫంక్షన్ ఉంటే ఎళ్ళాము
మ్మ్ హ్మ్ అవునా మీ చుట్టాలా అండి
కాదు ఇంటి పక్కన ఉన్నా వాళ్ళు
మ్మ్
ఇంకా ఫంక్షన్ చేసుకొని ఇంకా టూ డేస్ ఉన్నాము
ఆ
ఫస్ట్ కూడా ఉన్నట్టు ఉండిదిలే అని
అవునా హాలిడేస్ కి అట్టా ఉన్నారా
స్టార్ట్ అయిందిగాండి పిల్లల్ని పంపిస్తున్నారా
ఆ పంపిస్తున్నామండి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో పాటు వెళ్తాడు అ ఇంటి ముందే ఉండిద్ది ఇవాలే వెళ్ళాడు మా అబ్బాయి స్టార్టింగ్ ఇవాలే స్కూల్ కి వెళ్ళాడు
ఇంకా అబ్బాయిని పంపిరా అండి స్కూల్ కి
ముందు అబ్బాయిని చిన్న అబ్బాయి అండి ఇంకా పెద్ద అబ్బాయి లాగా అవ్వాల ఇంకా
అ
అంటే ఈ సంవత్సరం పోవాలే అండి ఇంకా కొన్ని రెండు సంవత్సరాలు పోతే అబ్బాయి కూడా జాయిన్ అవుతాడు స్కూల్లో ఫస్ట్ అంగన్వాడికి వెళ్ళి తర్వాత స్కూల్ లో జాయిన్ అవుతాడు అంగన్వాడి అలవాటు కావాలిగా అండి
అ
ఏం చేస్తున్నారండి ఇంకా సంగతులు ఏంటి ఇంకా హ్మ్ మీ ఇంట్లో వెళ్లారండి స్కూల్ కి
వెళ్ళామండి నిన్నటి నుండే వెళ్తున్నాం
హ్మ్ అవునా
రేపటి నుండి క్లాసులు డివైడ్ అవుతాయి రేపటి నుండి క్లాసులు చెప్తారు
హ్మ్ అవునా
ఏమైనా కొన్నారా అండి
ఆ
మీ అబ్బాయికి బుక్స్ కొన్నారా
లేదండి ఇంకా మేడమ్స్ రాస్తే బుక్స్ యూనిఫార్మ్ ఇస్తారు లే లేదో తెలిదు
యూనిఫామ్ ఇస్తారండి
హ్మ్ హు ఈసారి దేంట్లో ఏస్తారో తెలీదండి
ఉమ్
చూడాలి సార్ని చెప్పాలి
హ్మ్ ఏ క్లాస్ కి వెళ్తారు మీ అమ్ మీ అబ్బాయ్
అదేనండి అంటే జాయిన్ చేసాం కదా దేంట్లో వేస్తారో మరి సార్
ఉమ్
ప్రిన్సిపల్ సార్
ఉమ్ ఇంకేంటండి సంగతులు
ఏమి చెప్పాలండి ఇంట్లో అయిందండి వర్క్
ఆ అయింది అండీ మీ ఇంట్లో అయిందా మీ ఇంట్లో అయ్యిందా
క ఆ అంట్లే ఇప్పుడేనండి తోమను ఇంకా ఇళ్లు ఊడవాలి బట్లు మడత బెట్టాలి
ఉమ్ ఉమ్ ఇప్పుడే వాకిళ్లు ఉడిచి వచ్చాను నేను బట్టల మడత పెట్టాను
ఆ
నేను వాకిళ్లు ఉడిచి బట్టలు మడత పెట్టి చెట్లలకు నీళ్ళు వేసి పోసి వచ్చాను ఆ
హ్మ్ హు చెట్లున్నాయండి మీకు
ఆ ఉన్నాయండి
ఏ ఏ చెట్లు ఉన్నాయండి
జామ్ చెట్లు కలబంద ఆ మల్ల పూల్ చెట్టు
హ్మ్ హు అవునా
ఆ అవునండి
పొద్దున్న సాయంత్రం రోజేస్తారండి నీళ్ళు
ఆ
మీరే ఏస్తారా మీ అమ్మ వాళ్లేస్తారా
ఒక్కొక్కసారి నేనేస్తాను నేనున్నప్పుడు నేను లేనప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు ఏస్తారు
ఆహా ఔనా మీ చెల్లిగారు ఏమి చేస్తారండి
మా చెల్లి ఆడుకుంటున్నాడు అండీ
పని చేయదా అండి మీ చెల్లి హ్మ్ హు ఏం ఏమేమి చేస్తారండి మీ చెల్లి పని
బట్టలు ఉతకడం వాకిల్ చిమ్మడ ఆ బట్టలు మడత వేయడం అంట
మీ చెల్లి అట్లు తోమిద్దా అండి
తోముద్ది అండీ
బట్టలు కూడా ఉతుకిద్దా
ఆ ఉతుకిద్ది
మీరు వస్తారా
నేను ఉతుకుతానండి ఒక్కొక్కసారి
అయితే ఇంట్లో పని మొత్తం చేసిస్తారు ఇద్దరు
మా చేస్తాం
హలో
మీరేమేం చేస్తారండి ఇంట్లో పనులు
నేను మొత్తం చేస్తానండి ఇంట్లో పని మొత్తం చేస్తానండి
హుమ్
నేం దాంట్లో తోమను ఇప్పుడుేమో ఇంకా బట్టలు మర్త పెట్టి ఇల్లూడిస్తే పనయిపోయిద్ది మా పిల్లలకి మళ్ళీ స్నానం చేపిచ్చి
బియ్యం కడిగి పెట్టి బియ్యంతో ఇంకా అన్నం వండి
హ్మ్ము
ఏడింటి కల్లా వాళ్ళకి అన్నం తినిపిస్తానండి
హుమ్
ఏడు ఎనిమిదింటి కల్లా
హ్మ్మ్ ఇంకేంటి సంగతులు
చెప్పాలండి మీరే
ఆ హాలిడే ఇస్తే పిల్లలకి ఎక్కడ పంపి లేద ఆ సమ్మర్ క్యాంప్ ఎక్కడికైనా
ఇప్పుడు లేదండి ఏమి అదే బీచ్కి పార్కి వెళ్లొచ్చన్నమాట మీర ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు ఇంకా ఫంక్షన్ కాకుండా ఇంక ఎక్కడికి వెళ్ళలేదా మీ నాన్న మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదాండి
మాఅమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళానండి షాపింగ్ చేసి ఇంకా ఫన్
ఆ
మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం ఇంకా షాపింగ్ చేసి ఇంకా వచ్చేసాం
ఓహో ఏ షాపింగ్ చేసారండి ఏం కొనుక్కున్నారు
బట్టలు కొనుకున్నామ
బట్టలా ఉ ఎవరు కొనిపించారండి మీ అమ్మమ్మ వాళ్ళ
మా మా అమ్మమ్మ వళ్లో కొనిపెట్టారు మరి
ఉహూ
ముడేసి ఆగిన తర్వాత ఇంకొచ్చేసాం
హ్మ్మ్ మీ అమ్మ వాళ్ళ మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నచ్చిద్దా అండి మీకు అంటే మీ అమ్మ వాళ్ళ మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు నచ్చిద్దా మీకు
న నచ్చద్దండి అక్కడ అంతా పల్లెటూరు ఉంది
ఆహా మీకు పల్లెటూరు అంటే ఇష్టమేనా అండి ఉ హు ఏం నచ్చిందండి అక్కడ మీకు
ఉ
ఏమేమి నచ్చుతాయి ఎక్కడ మీకు
అక్కడ చెప్పి ఉంటావు
ఏఏ చెట్లు ఉంటాయండి
కరివేపాకు చెట్లు పూల చెట్లు
మీ అమ్మమ్మ వాళ్ళింట్లో పూల చెట్లు ఉన్నాయండి
అక్కడ ఉన్నాయి
ఏ ఏ చెట్లండి
కనకాంబరం చెట్టు మల్లెపూల చెట్టు మందారం చెట్టు ఉందండి
ఆ హు అవునా
ఆ
ఇంకేం లేవాఅండి మీకు అక్కడ పర్యావరణం ఎట్ట నచ్చిందండి చెప్పంది వాతావరణం
అక్కడ వాతావరణం కూడా చల్లగా ఉండిద్ది ఎండ వచ్చినప్పుడు కొంచెం వెచ్చగా ఉండిద్ది
ఉ హు ఎందుకండి పల్లెటూరులో చల్లటిగానిస్తుంది కదా ఎంటిటప్పుడు అంటే చెట్లు ఉంటాయి కదా
ఎక్కువ ఉన్నావ్ ఎండలు కొంచెం ఆడా
ఉ హు ఆ
అక్కడ మళ్ళీ గాలి గాలి వచ్చిద్ది బాతులుంటాయి
మీ అమ్మమ్మ వాళ్ళకి బాతులు ఉన్నాయా అండి
ఆ లేవండి ఎవరు పెంచుకుంటే ఇంకంద అక్క మొత్తం తిరుగుతాయి
ఉ హు అవునా
ఉ
మీ బాతులు అంటే ఇష్టమేనా అండి
ఆ ఇష్టమే అండి
ఆ
ఇంటికాడ కూడా ఒక బాతు ఉంది
ఆ బాతులో కరవ అండి మీకు భయం పుట్టదా ఆ హు ఉ హు అవునా జాగ్రత్త అండి ఆ ఇంకేంటండి ఏం చేస్తున్నారు ఇంకా అందరు బాగున్నారా
అందరు బాగున్నార మీ ఇంట్లో అందరు బాగున్నార
ఆ బాగానే ఉన్నారండి మీ చెట్లకి పూలు వస్తున్నాయాఅండి
ఆ వస్తాయండి
ఉ ఓ కోశారా అండి నీళ్లు బోసి చెట్లకి పూలు
ఎం వండుతున్న ఇప్పుడు మొగ్గలు ఉంటాయిగా అవి చ్చుతాయి కొంచెం నీళ్లు పోసిన తర్వాత ఇంకా రేపు కోస్తాం
అహో సరేనండి ఓకేనండి బాయ్ ధన్యవాదాలు
కే అండి ధన్యవాదాలు
ఆ హలో విజయ